హలో హాయండి
హాయ్ అండి గుడ్ ఆఫ్టర్ నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్లేట్ వాష్ చేస్త చల్లగైతే తినను హ్మ్
హ్మ్ అయిపోయిందా అప్పుడే తినడం
అది కారంగా ఉంది బాగా వాటర్ తాగేస్తాను ఎక్కువ
మరి వేరొ ఒక రసమన్నా తీసుకోవాల్సింది మీరు పెరుగు తినరా
ఆ తింటాను అండి
మరి అంటే ఇప్పుడు ఆ కర్రీ ఇద్దరికి సరిపోయంత వస్తే ట్వంటీది కర్రీ ప చేసుకుని టెన్ రూపీస్ కట్ తీసుకోవాల్సింది కదాండి
అలా ఎవ్వరండి ఆహా అలా ఎవ్వరు
అంటే రికమెండేషన్ చేసుకుంటే ఇస్తారు అనుకుంట ఆ అ
ఆ
ఇంకా ఏముందండి చెప్పాలి నేను ఏముదంటే నేను తిన్నాను చల్లగాలికి ఇట్లా ఫ్యాన్ కింద కూర్చున్న హాల్లో వాయిస్ బ్రేక్ అయితుందండి
మీర ఎంత మంది ఉంటారండి మీరు ఎంత మంది ఉంటారు ఇంట్లో ఆ
అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంతయితే మొత్తం మే ఫైవ్ మెంబర్స్ అండి
ఓకే
ఆ నాకు ఇంకా ఇద్దరు చెల్లెలు మేము మొత్తం ముగ్గురం ఆడపిల్లలం ఇద్దరు చెల్లెలు ఉన్నారు నేను పెద్దదా అన్ని న నా అది మ్యారేజ్ అయి వన్ ఇయర్ అవుతుంది ప్లేస్ నేను ఇప్పుడు స్టడీ చేస్తానున్నమాట పీజీ ఫస్ట్ ఇయర్
ఆ
సెకండ్ సిస్టర్ వచ్చసి త డిగ్రీ కంప్లీట్ అయి ఇడు వన్ ఇయర్ అయిపోయింది తను ఇప్పుడు జాబ్ చేసుకుంటాంది
ఆహా
చిన్న చెల్ల ఇప్పుడు డిగ్రీ
ఓకే మయస ముగ్గురు ఆడపిలలే అమా
ఆ ముగ్గురం అడ పిల్లలమే అదే పగిలి పోద్ది కదా మీరు ఎంతముంద అండి
ఒక అక్క ఒక అన్నయ్య ఆక్చువల్ గా మే ఇద్దరం పెంస్ అనమాట గర్ల్స్ ఇద్దరం చూడ్డానికి చిమ్లనే ఉండము గానీ ఆ అవును ఎనిమిది నిమిషాల డిఫరెన్స్ త
ఎమిది నిమిషల ఓకే ఆహా మీరు సజరియనా నార్మలా
ఇంకేంటండి మీ టీవీ చూస్తారా
ఆ చూసదానండి ఇప్పుడు బాగా తక్కువైపోయింది ఆ చూస్తానండి అప్పుడప్పుడు
ఓకే ఉ
మీకు ఇష్టం అండి టీవీ చూడ్డం అంటే సీరియల్స్ మూవీస్
ఆ సీరియల్ ఎప్పుడో చూసేదాన్ని ఇది వరకు ఎప్పుడో ఆ సీరియల్ ఆ ఐ మీన్ అయిపోయింది ఇంకా సీరియల్ అయిపోయినాక ఇంకా అదే లాస్ట్ ఇకేం చూడలేదు సీరియల్స్ తర్వాత
కేసరంజ చేస్తారండి లాస్ట్ ఆహా అంటే విన్నారండి మాటివి ల వస్తుంది కదా ఆడ చూసినా అన్నమాట ఇట్లా అది మూ చూస్తుంటే ఆడొచ్చిందంటే
ఆహా సార్ స్టూడెంట్ లవ్ స్టోరి మ్మ్
మ్మ్
మరి
కానీ సీరియల్ వాళ్ళు బాగా లాగ్ జేస్తరండి అసలు చెబ్దిపోవడం ఏంటిదో గానీ ఏ అది అసలు నేను అంటే ఒకసారి ఇట్ల చె కుర్చో అన్నమాట ఒకరింటికెళ్ళిన మా తెల్సిన ఆంటి పిలిస్తే
ఓకే
ఆ సిరిల్ పెట్టింది ఆ పెట్టిన హాఫ్ అన్ అవర్ లో ట్వంటీ మినిట్స్ మొత్తం బ్రేకే అండి
ఆ అంటే ఫస్ట్ బ్రేక్ ఫస్ ఫస్ట్ ఫస్ట్ టైం కొంచెం లేట్ గా బ్రేక్ వస్తుదండి సెకండ్ టైమ్ నించి బ్రేక్ ఇంకా ఫాస్ట్ గా
అసలు ఆ సీన్ ఒక మాట చెప్తేది రెండు మాటలంటారు కదం బ్రేక్ అయిపోద్ది ఇంటర్వెల్ చూపిస్తాడు మళ్ళీ ఇప్పుడంటడా అంటే అది మళ్ళీ రేపటికి కతం అ పిచ్చి లేస్తది అట్ల చూస్తే నేననుకున్న వామ్మో ఏంటిది మరి లాగా అనుకున్నా మీరు జమ్నీలో చూసారా అండి ఆ ట్వంటీ ట్వంటీ లో అనుకుంటా అది రిలీజ్ అయింది సీరియల్ జెమినీ లో ట్వంటీ ట్వంటీ గూడా కాదు ట్వంటీ ఎయిటీన్ లో సిక్స్టీన్ లో రిలీ నాగిన్ సీరియల్ అని హిందీ సీరియల్ తెలుగులో వచ్చింది
ఆ లేదండి జమ్నీ టీ వీ ఫాలో అవనండి అంతా పెద్దగా
అది ఒకసారి చూడండి మ్యాడ్ అయిపోతారు అసలు మీరు చూస్తే అది
ఊహు
బాగుంటుదంటే అయితే ఆమె అందులో ఎట్లా అంటే ఆమెకి దేవుడి వరం అన్నమాట మీన్ పాములో ఉంటది మీస్ మనిషిలో ఉండి పాములా మారుతదన్నమాట
పామనుం చాలా భయం అండి అందుకే అసలు అవన్నీ చూడనసలా
భయపడానికి ఏం లేదండి కావోతే చాలా బాగుంటది సీరియల్ అది ఆ స్టోరీ చాలా బాగుంది నీట్గా తీసుకెళ్తాడు వాడు అస దేనికి దేనికి లింక్ అట్లేం పెడకుండా ఆ కంటిన్యు చేసుకునింది మొత్తం స్టార్ట్ ఏంటి దాకా మంచిగా ఉంటుంది అంటే ఎలాంటి ఉండదు ఇప్పుడు మనం డైలి చూసే సీల్ ఎట్ల అంటే ఇప్పుడు అది చచ్చిపోతుది పుడుతది మళ్ళీ పే మాషం వస్తది ఇంకో పెళ్ళి చేసుకుంటది అంత సోదుంటది కదా ఇదట్ల గాదు నీట్ కుంటదన్నమాట అదెంత బాగుండ అంటే హిందీలో గుడ ఫస్ట్ వచ్చుండడానికి తెలుగులో వాళ్ళు డబ్బింగ్ చేసారన్నమాట అంటే సిరియల్ మాటలు డబ్బింగ్ చేశారు దానికి జమ్నీలో నెంబర్ వన్ అవార్డొచ్చింది ఆ సీరియల్ ట్వైస్ అసలు చాలా బాగుండే అసలు సీరియల్ అది పార్ట్ వన్ పార్ట్ టూ చాలా బాగుండయి ఇంగ పార్ట్ త్రీ చూడ్లేదు దాని తర్వాత్నే ఇగ మొత్తం దాన్ని చెడగొడట్టరన్నమాట అంటే ఎక్కడిదెక్కడో తీసేది పెట్టారు అంటే అసలు లాజిక్ లేనట్టే గాల్లో అది ఎగురుస్తుదంట అది గాల్లో కలిపిస్తుదంట బాటల్ లో దాష్ పెడుతుదా మనుషిని అదసలు పాసిబిల్ అయిపుత్ కాదు గదా ఇంకది ఇంట్రెస్ట్ పొయిందిగా అబద్ధం చెప్తారు నాగేశ్వర్యామికి చెడ గొట్టారు ఫస్ట్ టూ పార్ట్స్ చాలా బాగుండే అసలు ఇది ఏం లాజిక్ లేదు ఏం లేదు అనే వాళ్ళు ఉమ్ కానీ పార్ట్ వన్ పార్ట్ చాలా బాగున్నాయి ఇది మన మోని రాయ్ ఉండే అందులో
ఊహు అవును అవును అవును మాములే
దాని యాక్షన్ చెప్తున్నా కదా ఆ సీరియల్ నుంచి అది ఎంత హిట్ అయిందంటే ఇప్పటిక దానికి మస్తు ఫేమస్ అయింది మరి ఆ మావి చూస్తుంది ఆ సైట్స్ ఎమో చూసండి ప్రైవేట్ సాంగ్స్కికి అది అంతకు ముందు ఒక సిరిస్ చేస్తుంది అంట అండి శివశక్తి అనేసి ఒక సిరిస్ చేసిందంట ఆ సిరిస్ చేసినప్పటి నుంచి తనకి నాగులని తీసుకున్నారు అదే కాకుండా తను కొంచెం ఫేస్ సర్జరీ చేయించుకుంది
ఆ
ఆ సర్జరీ కలిసి వచ్చే దానికి ఇక మస్త్ హిట్ అయింది ఇక అక్కడ నుంచి
ఉ ఊ
చాలా బాగుండేయి అది దాని యాక్టింగ్ అయితే కిర్రాక్ తెలుసా అందులో
ఉహా
ఆహ
చాలా బావుంటాయి మళ్ళీ అదికాకుండ నే లాస్ట్ మేబి టూ ఇయర్స్ అనుకుంటాం శివశక్తి అని ఒక సీరియల్ వచ్చింది కొత్తగా స్టార్ట్ అయిందిప్పుడు డిగ్రీలో ఉన్న ఇప్పుడు అది ఎంత బాగుండే తెలుసా అండి అసలు అయితే అంటే మొత్తం శివుడిది స్టోరీ అన్నమాట
ఓకే
యాక్చులీ నేను అంటే హిందూగాడెస్ ది పెద్దగా మూవీస్ చూడాను మూవీ సిరిస్ అంటే చూడను అది నాకు ట్రైలర్ నచ్చింది అన్నమాట కానీ ఇప్పు ఇప్పుడు అంటే మాది ముస్లిం ఫ్యామిలీ కదా ఇప్పుడు హిందూస్ అంటే మొత్తం భజన ఉంటది ప్రేయర్ ఉంటది అది ఇక పెట్టము కదా మేము నేను ఇంటికంటే సరే ఒకసారి చూద్దాం ట్రైలర్ బాగా నచ్చిందనెసి స్టార్టింగ్ ఎపిసోడ్ చూసాను చూసాక ఇక మా డాడీ కూడా అరే ఏంట్రా ఇయాలా ఫ్రైడె ఎట్లా పెట్టావు వాళ్ళ భజన ఎట్ల వస్తుంది కదా అంటే మ్యూట్ పెట్టినా అళ్ళ ప్రేయర్ అయి పోయాక మళ్లి పెట్టాక డాడీఇక బోరు కొట్టింది డాడీ కంటే సీరియల్స్ ఏం చూస్తారు మీరు అనేసి ఒక టూ ఎపిసోడ్స్ ఏమో చూసారు నాతో పాటు చూసాక అది నేను న ఐదుోస వల్ల డిస్కౌంటం అయిపోయింది ఇక నాకు సీరియల్ అది మా డాడీ అయితే చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకు ని ఆఫ్ లో డైలీ చూసేది ఆ సీరియల్ అంతకు మా డాడీ అడిక్ట్ అయిండు దానికి డైలీ ఎయిట్ ఓ క్లాక్ అంటె కథం యాప్ ఓపెన్ చేయాలి చూడాలి ఆ శివశక్తి సీరియల్ పేరు అసలు ఎంత బాగుండేది సార్ నాకు సాల నచ్చింది వాళ్ళందరు యాక్టింగ్ దాన్ని యాక్టింగ్ కూడా
ఇట్లా అండి
ఇది మన కలర్స్ అండి హిందీ సీరియల్ అది సతీదేవి ను శివుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా
ఆ ఆ
తినమాటా
ఓకే
తి అది శక్తినే సతీ దేవి ల పుడుతది సతి తన హస్బెండ్ ని ఇన్సల్ట్ చేస్తుందని చనిపోతది మంట పెట్ట కొ తనతున్నాయి తర్వాత మళ్ళీ పార్వతిలాగా జన్మ ఆయా ఇంకొకసారి బుడుతది గాదా నేను అదే ఇప్పుడు శివుడు నిన్నాకదే డౌట్ గొట్టింది శివుడుకి ఇద్దరు వైఫ్స్ అంటే నేన్ అనుకున్నా తను ఫస్ట్ దానికి ట్రూ లవ్ చేస్తాడు మరి ఎందుకు సెకండ్ మ్యారెజ్ జేసుకున్నాడో అనుకున్నా ఆ తర్వాత ఆ సీరియల్ చూశాక అర్థమైంది సెకండ్ మ్యారేజ్ ఏం లేదు ఫస్ట్ దాన్ని మళ్ళీ మళ్ళీ ఏసుకుంటాడు ఆ వావ్ అనుకున్నా ఇగ నేనైతే
అ
చాలా బా అనిపిచ్చింది ఆ సీరియల్
ఊ
ఇప్పుడూ చూద్దామన్నా టైమ్ ఉండదు అదే నా బాధ టైం ఉన్నప్పుడేమో ఇట్లా టైం లేనప్పుడేమో ఇలా అదైతే చా చాలా బాగా నచ్చిందండి
ఊ
మీకు అర్ధమైతదా అండి హిందీ
ఆ అంటే కొంచెం కొంచెం అర్థమైద్ది మరీ అంతేం
ఆ అంటే జనరల్ గా ఏమైనా మూవీస్ సీరియల్స్ చూస్తే అర్థం చేసుకోగలుతారా
ఆ అర్థమైందండి నేన్ ఇ చూసేదాన్ని చిన్నప్పుడు ప్యార్కో క్యా లాంగు సిరియల్ మీక్ తెల్
ఆ ఆ తెలుసు తెలుసు అందులో అది బక్కగుంటది గదా సరె బక్కగ ఉంటదది దాన్ పేరు గూడా గుర్తులేదు
అది చూసేదాన్నండి బాగ ఇష్టం నాకస్
నాకు అందులో ఒక బిట్టు ఇప్పటికి గుర్తుంది అదీ వాడికి హల్వా జేస్తదీ వాళ్ళ అమ్మ ఫోన్ జేస్తే హల్వా అనబోయి హల్వా అని అంటది
అవునవును
ఇది హల్వా ఆ చేేస్తున్నవా అంటే మీకు ఎట్లా మమ్మీ అంటే నువ్వే కదనే హల్వా అన్నావు అంటే అది అప్పుడు ఓల్ మమ్మీకి అడుగుతది రెసిపీ ఏంటిది ఇలా చేయాలి అర్దం అయితాలేదంటే వాళ్ళ అమ్మ చెప్తుది మళ్ళీ అది ఏదో సంథింగ్ ఏదో చెడ కొడుతది కర్రీనో ఏదో అది నచ్చదు దానికి అది ఇగ వాళ్ళ హస్బెండ్ ఇష్టంగా తింటుంటాడు
అవునవును
తది ఇది చెండాలంగుంది మీరు ఎట్ల తింటారంటే నువ్ ప్రేమగ జేసిందై సరే అది నాకు అమృతమే అంటాడు అసల్ నేన్ షాక్ దెలుసా ఇప్పుడు కొంచెం ఉప్పూ ఏమన తక్ కువైనా హస్బెండ్స్ మొత్తుకుంటరు వాడు అంత దరిద్రంగా జేసినా సరే అసలు క్క మాట గూడా అనుకుండా ఎంత నీటిగా కవర్ జేస్సడో వావ్ అనుకున్నా అప్పుడుది నాకు చది అది చాలా బా నచ్చింది అంటే అది తెలుగులో తిందనమాట అదే సీరియల్ తెలుగు మోడల్ డబ్బింగ్ ఆ ఆ ఆ చూపులు కలిసిన శుభవేళ నాకు పేరు గుర్తులేదు ఆ అట్లా ఇగా
టల్లు హాట్స్టార్ లో రిపీట్ జేసా నాకే తెలుసు
ఆ ఆ చాలా బాగుండే ఆ సీరియల్ అసలు ఊ
సరేనండి ఇ చేస్తా నేను మళ్ళీ మీకూ ఓకే అండి బాయ్ అండి